అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారండి
మీము ఎం చెయట్లేదండి అన్నం తిన్నామండి ఇప్పుడే
ఆ ఏం కూర అండి
మాది ఈ రోజు అకుకూర అండి
అవునా
మీరు ఈరేం చేస్తున్నరండి తిన్నార అన్నం తిన్నారా
ఎందండి
అన్నం తిన్నారా అండి
ఆ తిన్నామండి
ఆహా ఇప్పుడే అండి ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళి మా పెద్దమ్మ వాళ్ళును చూసి వచ్చానండి ఇప్పుడే
మ్ అందరు బాగున్నారండి
మ్ అందరు బాగున్నారండి
ఆ
మీ ఆయన ఎ ఊరు వెళ్లారండి ఈ రోజు
మా ఆయన ప్రజెంట్ ఎ ఊరు వెళ్లలేదండి
ఆ మ్
ఇకేందండి సంఘతులు
మేము ఇప్పుడు రండి వెళ్ళాము వాళ్ళని కలిసామండి బాగా ఎంజాయ్ చేసోచ్చాము ఆ తర్వాత మంచి జాబ్ ఒకటి ఉందంటండి చేసుకోమన్నారు
ఆ
మాకేమో జాబ్ వద్దు ఏదన్నా ఆ చూడమని చెప్పామండి వాళ్ళకి
ఆ
వాళ్ళ పిల్లలు కుడా ఒక్కోళ్ళు హైదరాబా వాళ్ళ పిల్లలు కూడా వేరే వేరే ఊర్లో ఉన్నారండి
మ్
ఉన్నారు పర్లేదండి వాళ్ళు కూడా బానే సెటిల్ అయ్యారు
ఆ ఇంకేందండి
ఉహుమ్ ఏముందండి మీకు చికెన్ చేయటం వచ్చాండి ఎట్లాగ అనేది
ఆ చేయడం వచ్చండి
ఊమ్ ఆ ఎట్ల ఎట్ల చేస్తరండి
మేము అయితే ఫస్ట్ చికెన్ ని బాగ కడగాలండి రెండు మూడు సార్లు
ఆ
బాగ కడిగి కొంచెం ఒక గిన్నెలో వేసి కడిగి కొంచెం ఉల్లి పాయ కొంచం పసుపు కొంచం నూనె అది ఏసి బాగ కలిపి స్టవ్ లో పెడతామండి పెట్టి నాక అది బాయిల్ అయినాక బాగ పూరి చేేసుకుంటామండి దానిలో రెండు ముక్కలు తీసుకొని తింటాము
ఇంక చేయం చా ముక్కలు మంచిగ బాయిల్ చేసి వండుకోవాలండి అవి
ఆహ
ఉమ్ మేమైతే
ఆ
ఆ బాగా ఉల్లిపాయ ఏసి పసుపు వేసి ముందు ఉడక పెడతామండి
ఉమ్
ఉడక పెట్టి ఆ తర్వాత వాటిలోకి టమాట మిర్చి ఇవన్నీ వేసి బాగ ఉడకబెట్టి ఆ తర్వాత కర్రీ అయిన ఫ్రై అయిన చేసుకుంటామండి
అ
దాంట్లోకి ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా ఇంక లైట్ పెరిగస్తామండి ఉమ్ ఆ తర్వాత కల్రేస్తాం
ఆ
ఈటన్నిటికంటె అండి ముందు చికెన్ లైట్ గ నిమ్మకాయ పిండి
ఆ
ఆ నీట్గ కడుక్కోవాలండి ఫ్రెష్గా కడుక్కోవాలి
ఉమ్
కడుక్కుంటే మంచిగ ఉంటందండి ఆవును మేము ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తింటామండి
మంచిదండి కళ్ళకి అది
ఉమ్మ్ ఆకు కూరలు ఎక్కువ తింటామండి మజ్జిగ ఎక్కువ తాగుతాం
ఆ
నిన్నా చక్కరకేళి జూస్ తాగావ అండి జ్యూస్ తాగినప్పుడు వారు జ్యూస్ లో హనీ వేసారండి
ఉమ్
వేసారు కిస్మిస్లు ఏసారు బూస్ట్ ఏసారు
బాగుండిద్దండి
ఆ బాగుండదు ఇప్పుడు వాళ్ళు చేయడం బాగా చేసారండి అది
మా హస్బెండ్ అసలు తెరండి అవన్నీ
ఆ తెమ్మని చెప్పండి
బయటికి తీసుకెళ్ళామంటే గునుగుతా ఉంటాడండి
ఆ తీసుకెళ్ళమని చెప్పండి తీసుకెళ్తారు మీరు ప్రశాంతంగా చె
అ కాసేప్ పిలుస్ వెళ్ళి బయటకి తిరుగుదాం అని ఉండదండి మా హస్బెండ్ గారికి
ఆ
తే బండేసుకుొని ఊరు మొత్తం తిరిగొస్తాడు
ఆ అ అయినా అండి అవును ఆయనకు ప్రశాంతత కొంతమంది ఉంటారండి వాళ్ళకి ప్రశాంతంగా చెప్తే అట్లా ప్రశాంతంగా చేస్తారండి
మ్
లేపోతే వాళ్ళు మాట వినరండి
అవునండి మీ వైఫ్ గారు ఏం చేస్తున్నారండి
నిన్న మా బాబాయ్ వళ్ళ ఊరు వెళ్ళామండి ఒక ఒక హోటల్కి వెళ్ళాం హోటల్ కేళ్తే అక్కడ ఒక చికెన్ తోటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఆ అంటే ఫ్రై అని ఆ అక్కడ బాయిల్డ్ అని చీకేన్ సిక్స్టీ ఫైవ్ అని లాలిపప్ అట్లా చాలా ఉన్నాయండి అయితే మా బావోళ్ళు మేము అందరం కలిసి ఆ చికెన్ బిర్యానీ చెప్పుకున్నామండి ఆ అక్కడ కూడా టేస్ట్ బాగుందండి అది టేస్ట్ బాగుంది అక్కడ కూడా అవి
మీకేందండి
మీరేం కురచేసారండి ఈ రోజు
మాదా ఇవాళ ఇదండి ఎం కూర అంటే ఫ్లవర్ అండి క్యాలి ఫ్లవర్
మ్ మాది ఈ రోజు ఆకు కూరండి ఇంకా మీ ఆ మీరు మొత్తం ఎంతమంది అండి పిల్లలు
మేం పిల్లల త్రీ సిస్టర్స్ అండి బ్రదర్స్ లేరు
బ్రదర్స్ లేరా
ఆ
ఆహాహా
మా సిస్టర్స్ కి మ్య రిడండి
మ్
ఇద్దరిది
మ్
అ
వాళ్ళ వాళ్ళ ఆయన ఏం చేస్తారండి
వాళ్ళు ఏదో ఒకటి పని చేసుకుండా ఉంటారండి
ఆ
ఆ చేయా చేసుకోవాలి కండి పెళ్లిి చేసుకున్నప్పుడు
వాళ్ళక్ పి వాళ్ళకి పిల్లలు ఉన్నారా అండి
పిల్లలు ఉన్నారండి
ఎంతమందండి వాళ్ళకి
ఒక అక్కయికెమో ఇద్దరండి పాప బాబు ఇంకొ అక్కయ్యకి ఇద్దరబ్బాయిలండి
ఆహా పిల్లలేం చేస్తారండి
పిల్లలేం చేస్తారండి ఆ వాళ్ళు ఫస్ట్ క్లా చదువుతారండి పెద్ద క్కయ్య పిల్లలు రెండో అక్కయ్య పిల్లలు యూకే చదువుతున్నారండి
ఉమ్
ఉమ్
మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారండి
మా అమ్మ వాళ్ళు మా ఊర్లో ఉంటారండి వాళ్లగూడ తో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటారండి
మీ అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతా బాగానే ఉంటదండి వాతావరణం
ఆ బానే ఉండిద్దండి
ఉమ్
ఇంకేందండి అందరు బాగున్నారా
అందరు బాగున్నారండి
అవున
ఫ్యామిలీసు అందరు బాగున్నారండి
అ
మన్నమే మా ఇంటి దగ్గర ఒక కొత్తగొచ్చారండి ఒక ఇంట్లోకి వాళ్ళయితే మాకు కొంచెం బాగా ఫ్రెండ్స్ అయ్యారు
ఉమ్
త్ బాగానే మాట్లాడుకుంటారు
ఉమ్
ఏదన్నా ఆ ఆ అడిగితే కొంచెం సహాయం చేస్తారు ఏదన్నా మంచిగా మాట్లాడుతారు
ఉం
ఇళ్ళో కొంతమంది ఉంటారండి సరిగ్గా మాట్లాడరు మాట్లాడరు ఏది చెయరు
ఎ
కొంచెం మాతోనె పర్లేదండి కొంచెం బాగా మాట్లాడుతున్నారు మాట్లాడి కొంచెం సహాయం చేయాలన్నా ముందు కొస్తున్నారు
అంతేనండి నోరు మంచిదైతే ఊరు మంచిదై
మ్ ఇలా పక్కల అలాటోళ్లు ఉంటే గొడవలు అలాంటివి ఏం జరగవండి.
ఆ ఇగో ఈ ఈ రోజ్ కూర మీ వైఫ్ చేసిందండి మీ అమ్మగార్ చేసారం
ఆ ఈ రోజు కూర మా ఆవిడ చేసిందండి ఇంట్లో తిన్నాను అండి నేను బానే చేసింది.
ఆ
బానే చేసింది ఆ కొంచం కారం వేయటం మర్చిపోయిందండి. గదే కూర మట్టుకు బాగుందండి ఈ రోజు
మతి మరుపు వచ్చుండ్ దండి మీ వైఫ్ గారికి
మ్ అయితే మా ఇంటి పక్కనామ నాకు కూర ఇచ్చిందండి.
ఆ
కూర గూడా కొంచం ఏస్కొన్ తిన్నానండి బాగానే ఉందండి పర్వాలేదు.
ఆ
అది ఇంకా మీ హస్బెండ్ ఇంతకీ వచ్చారా ఇంటికి
ఇంకేందండి సంగతులు
మీ హస్బెండ్ వచ్చారా అండి ఇంటికి
మా హస్బెండ్ ఆ వచ్చారండి కొనుకుంటున్నారు.
అహా భోన్ చేసారండి మరి
ఆ చేసామండీ ఇప్పుడే
కొంచెం ఎండాకాలం కదండి మజ్జిగ తాగుతూ ఉండండి ఎక్కువా
ఆ అవునండి.
మజ్జిగ తాగుతూ ఉంటే కొంచం బాగుంటదండి. అంటే వేడి చేయకుండా
అవునండి ఎండ ఎండాకాలం కదండి ఎండలు బీవస్తంగ పడుతున్నాయి.
త్వర్లో వా మా ఊర్లో కూడా ఆ ఒక్కొక్కసారి వర్షాల్ పడ్తయండి. కనీ ఎండలు లు ఎక్కు ఉన్నయండి ఈసారి
ఆ
ఆ
ఆ సరేనండి ఉంటాను బాయ్
సరేనండి బాయ్